హలో హాయ్ అండి
బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం లేదండి అన్నం వండాలండి ఇంకా
అవునా అండి
ఊ మీరేం చేస్తున్నారండి
మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి బో బొడ్రాయి పండుగ దుర్గమ్మ పండుగ అవి ఉన్నాయి ఎండాకాలం కదా
ఆ ఓకే అండి ఆ
కోసమని మొత్తం గోడలు అడుగుతున్నారు సున్నాలు కలర్ లేపిస్తున్నామ అండి.
ఇంకేం లెదు
మొత్తం కడగడం అమ్మ చాలా పని అయితుందండి మీరు కూడా ఇట్లే చేస్తారా అండి
ఆ చేసామండి మేము కూడా కడగడం చేయడం అన్ని ఉంటాయండి మా ఊర్లో చిన్నగాన్నప్పుడే అయిపోయింది బొడ్రాయీ పండగా
హ్మ్
ఉ ఎలా చేస్తారండి ఊర్లో బొడ్రాయి పండగను దుర్గమ్మ పండగ
ఏం లే అండి ఫస్ట్ మన మన ఇంటికి వచ్చే వాళ్ళందరూ బట్టలు తీసుకొస్తారండి
ఆ ఓ
ఆ మనం మనం కూడా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టాలండి బుడ్రాయి కదా
ఆ ఓకే అండి
పెట్టాలి అట్లా చీరలు అవి ఇవి తీసుకొచ్చాము
ఆ ఓకే అండి
ఆ జాకెట్ ముక్క చీర అవి మేము తీసుకొచ్చాము మళ్ళా అమ్మ వాళ్ళు మా పెడతారు మేము అమ్మ వాళ్ళకి పెడతాము ఈ కలర్లు ఇవన్నీ సరే బొడ్రాయికి ఒక రోజు నీళ్లు పోస్తారు అండి హ్మ్ మనం కొత్త రాగి సార్వా ఇత్తడు సార్వ రాగి సర్వ ఏదో తీసుకొని రావాలండి ఆ రాగి చెంబు తీసుకొని రావాలి బొడ్రాయికి నీళ్ళు పోస్తానికి మనం ఆడబిడ్డలం కదా
ఆ ఓకే అండి అవును
తీసుకొని రావాలి తర్వాత ఇంగ వాళ్ళు పెట్టిన చీర కొత్తది కట్టుకొని బొడ్రాయికి ఒక రోజు నీళ్ళు పోస్తారు
ఆ ఓకే
తెల్లారి మళ్ళీ ఒక రోజు బోనం చేస్త ముత్యాలమ్మకి ఎందుకంటే ముత్యాలమ్మ ఊరికి కాపలి కాస్తుంది కదా అండి
అవునండి అవునండి
రైకాడ పెట్టి మళ్ళా ముత్యాలమ్మ దగ్గరికి తీసుకెళ్తారు బోనం చేస్తారు ఇంకా మూడో రోజు మొత్తం ఇక ఈ డిన్నర్ అండి ఇంటికి ఒక యాట కోస్తారు
హ ఓకే అండి
ఉమ్ ఇంటికి ఒక యాట కోస్తారండి
ఉమ్ ఇంకా ఏం చేస్తారండి ఇ చుట్టాలుందరూ వస్తారా
ఆ వస్తారండి కాకపోతే అసలు మా చిన్నప్పుడు ఒకసారి బొడ్రాయ్ వేసారండి అప్పుడైతే ఈ బోనం చేసే రోజే అందరు వచ్చేవారండి డిన్నర్ రోజు కాకుండా
ఆ ఓకే అండి అవునా
వచ్చేది అందరూ మంచిగా ఆ అట్లా మంచిగా అనిపించేది ఇప్పుడు ఏంటంటే డిన్నర్ కీ వెల్దాములే ఎక్కడ పడుకుంటాం ఎక్కడ ఉంటాం అనేసి
ఆ ఇంకా పడుకోడానికి ఇబ్బంది మళ్ళీ చుట్టాలు ఉన్న ఇబ్బంది అయితది కదా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అయితుందిని ఇంకా అందరు డిన్నర్ రోజే వస్తట్టున్నారు
ఆ డిన్నర్ రోజు వస్తున్నారండి అసలు అట్లా అంత
అంతే అని బియ్యట్లేదండి
హ్మ్ డిన్నర్ రోజు వస్తున్నారు తింటున్నారు పోతున్నారు అదే ఇంతకు ముందు బొడ్రాయి అంటే ఇంట్లో కలక కలఆడేవాళ్ళు ఒక రెండు రోజుల ముందు నుండే
అవునా
ఇప్పుడు అట్లా లేనే లేదండి అసలు
ఉమ్
ఉమ్ కానీ కష్టమే ఉందండి ఇప్పుడు ఒకవేళ మా ఇంట్లో బోడ్రాయి వేస్తే మాత్రం ఏదన్నా ఏదన్నా పండుగ ఉంటే మాత్రం పిచ్చి లేస్తదండి అ అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడే అసలు ఎవరింటికి వెళ్ళాలి ఎక్కడ అనేది
లోకి ఊరైతే
అవునండి అసలు ఇంగా ఎటు ఉన్నట్టుండదు
ఆ ఈటెల్లాల ఆటెల్లలా అని కూడా అర్థం కాదు ఇక్కడ కొద్దిసేపు ఉండ బుద్ధి అయితుది అక్కడ కొద్దిసేపు ఉండబుద్ధి
ఆ మళ్ళీ ఇక్కడ చుట్టాలు వస్తారు అక్కడ చుట్టాలు వస్తారు కదా పెద్ద కన్ఫ్యూజ్ అండి అసలు నాకైతే తలకాయ నస్తుది అప్పుడు ఆలోచిస్తే
ఊ
ఊ ఇంకా అండి ఆ‌ ముగ్గులు అవి ఇవి మంచిగా చేస్తారా అండి
మీరు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళారా అండి మీరు
లేదండి వెళ్ళలేదండి
వెళ్ళలేదా అండి
ఊ
హ
మీర వెళ్లారా అండి
వెళ్ వెళ్లలేదండి మేము కూడా మా మమ్మీకి హెల్త్ బాకలేక వెళ్ళలేదండి
అవునా కానీ మస్తు చేసారు కదండి ఈసారి సీతక్క అసలు చాలా బాగుంది అస అలా అది కట్టడము ఆ అందరు ఆ న్యూస్ లో అట్లా అంటుంటే విన్నానండి నిజంగా ఎట్లున్నాయా ఎట్ల బండి ఉందా అన్నట్టుగా ఉంది అసలు చాలా బాగుంది అని అ
అవునండి గట్నే అంటున్నారు వెళ్ బాగుంది అనిపించిందండి వాళ్ళు చెప్పే మాటలని బట్టి
ఆ కానీ వెళ్ళలేదా అండి ఇగా
అ వీలుగానే నెక్స్ట్ ఇయర్ వెళ్తామండి ఇక
అవును
నెక్స్ట్ ఇయర్ వెళ్తాం మీరన్నడి మీరు ఎప్పుడు
మేము కూడా మాకు మొక్కు ఉందండి ఎత్తు బంగారాలు మొక్కు ఉంది ఇంకా వచ్చే జాతరకి వీలు పడదు కదా జాతర కాకుంటే మరి పోతామో పోమో తెలీదు వచ్చే జాతరకు వెళ్తామండి మళ్ళీ
ఉ ఊ
ఒ సంవత్సరం తగ్గించి ఒక సంవత్సరం దాటి ఇంకో సంవత్సరమే కదా అండి
ఉ అవునండి
అప్పుడు వెతు
అయినా ఇప్పుడు జాతర కాకుండా మామూలుగా అయినా వెళ్తున్నారు కదండి అట్లా వెళ్ళార
మోక్కులు ఉంటే ఒకవేళ జనవరిలో జాతర ఉన్నా లేకున్నా వెళ్తారు కావచ్చండి అ అప్ ఎప్పుడైనా వెళ్తామండి ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తాము కానీ ఇంకా మొక్కులు ఉన్నాయండి ఈ గ్యాప్లో వేరే మొక్కులు ఉన్నాయి
అనీ కన్ఫ్యూజ్ జేసి
ఆ ఇవి కంప్లీట్ చేసుకుంటే అప్పటి వరకు
అ
ఉ ఏమ్ వంట చేసారండి ఈరోజు
ఈరోజు నేను చికెన్ చేసానండి
అవునా మేము పాపకి స్నాక్స్ ఏమో అన్నం వడియాలు చేసానండి
అన్నం వడియాల బాగుంటాయండి అవి
అసలు మనం చిన్నప్పుడు బాగా తినేదండి అన్నం మిగిలిన చాలా అన్నము మళ్ళీ మెత్తగా పావులలో పెట్టి వస్తుందండి నువ్వులు ఉప్పేసి నువ్వులు
నావున్గాదు బావుంటాయ్ ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ చేస్తారండి చెయ్యాలండి ఈ సారి.
ఆ అయితే మేము ఎండాకాలంలోనే చేస్తాం అండి పోయిన సంవత్సరం ఎండాకాలంలో చేసినాం గింత ముక్క. వాసన లేదు కొంచెం ఖరాబ్ అవ్వడం లేదు అసలు అట్లనే ఉన్నాయండ
ఏం రావండి
ఇప్పుడు వన్ ఇయర్ అండి వన్ ఇయర్ ఇప్పటికి మా బాబు పుట్టినప్పుడు మా పాప స్కూల్ కప్పుడే ఎళ్తుంది కొత్తగా. ఆ అయితే స్నాక్స్ గి కొంచెం యూజ్ అయితది కదా అన్నం వడియాలు ఎవరో పిల్లలు తెచ్చుకుంటే దీని బాక్స్ లోగ్ బెట్టి పంపించిర్రు. టీచర్ వాళ్ళు అవి తెచ్చుకొన్ తింటాంది ఎవ్వరికియ్వకుండా ఏడుస్తాంది ఇవి కావాలి ఇంకా కావాలని. అరే ఇవి అన్నం వడి డియాలి కదా మనం కూడా చేద్దాము అనేసి బాగా మెత్తగా పోయి మీద అన్నం ఉడికిచ్చి రెండు కేజీలు.
అవున్
ఓమా ఆ నువ్వులు ఆ కొంచెం జీలకర ఆ కొంచెం ఉప్పు ఎసి ఇంగ పావులల్లో పెట్టి ఒత్తినాడ్ని.
ఏం చేయున్ని
ఆ అవి మంచిగా అయినీ అసలు మంచిగా వచ్చింది ఆ ఎండినీ మంచిగా అయి ఇంగ నూనెలో ఎస్తే ఇట్లా పొంగతాయండి నూనె కూడా గుంజుకోదు.
అవునండి బావుంటాయండి అట్లా ఈసారి ఎండాకాలంలో చేయ్యాలండి.
అయితే ఇప్పుడు రవ్వ రవ్వతో కూడా ఎస్తున్నార్ గా అండి ఉప్మా రవ్వతోని.
ఆ చేస్తున్నారండి ఒక్క గ్లాస్ కి ఆ ఎనిమిది గ్లాసుల నీళ్లు పోస్తున్నారు.
ఆ నీళ్లు బాగా మసలా బెట్టి ఇది మెత్తగా ఉడకబెట్ ట్టి దీంట్లో ఓమా ఉప్పు నువ్వు లేసి ఆ తర్వాత పావు. పావులల్లో బెట్టి వత్తొచ్చు లేకపోతే అప్పడం లాగా పల్చగా అనొచ్చు.
అవునండి అట్లా గూడా జేస్తున్నారు.
తొ గూడా చేస్తున్నారండి. రన్ ఇంగ చేయాలి ఒక కేజీ రవ్వ గొనుకొస్తే మా అంటే నలభయో యాభైయో అయితయ్ కదా. ఆ కొంచం నూనె కూడా గుంజదు కదా అండి
ఆ అవునండి
హ్మ్ స్నాక్స్ కి యూజ్ అయితది మంచిగా పిల్లలకి.
డైనా బావుంటది సాంబార్ చేసినప్పుడైనా బానే ఉంటాయ్ అన్ని
అన్నంలో మనం బెట్టుకొన్ తినొచ్చు ఆమ్లెట్ బదులు ఆమ్లెట్ వేడి కదా అండి దాని బదులు ఇది మంచి యూజ్ జేస్కోవచ్చు.
హ్మ్ అలా బావుంటయ్.
హ్మ్ అండి ఏం కాదు చెయ్యాలి కాకపోతే చిన్న బాబు ఉన్నాడు ఏది వీలు కాదండి ఒక. ఏం చేద్దామన్నా వీలు కాదు. మీ డ్రెస్ గురించి ఒకసారి అడగనా అండి ఆమెని.
ఉమ్ అడగండి
ఉగాది వస్తుంది కదా అండి మళ్ళ
అవును ఒకసారి ఫోన్ చేసి ఒకసారి అడగండి మనం అడగకుండ ఉంటే అవసరం లేదు అనుకొని గుట్టారుగ. కదాండి
ఆ లేదండి చెప్పాను కదా ఉగాది కావాలి అని చెప్పానండి. ఆహ్ నీక్ ఆల్రెడీ చున్ని పాయింట్ ప్రిపేర్ గా తీసు ఎస్కొని చూసారా అండి అవి ఎలా ఉన్నాయి.
ఆ పర్లేదండి బానే ఉన్నాయ్ ఈ రోజు ఒక ఎస్కొని వస్తా బ్లాక్ ది.
అవునా వైట్ ఎస్కున్నారా అండి యంకిలు.
ఆ వేసుకున్నానండి పర్లేదు
ఉమ్ హు
అలానే ఉన్నాయని
అవును మంచిగుంటే ఏం కాదులెండి ఇప్పుడు అవి కలర్ కూడా షేడ్ కావు చాలా రోజులు వస్తాయి మళ్ళీ తక్కువకు వచ్చినాయి కదా అండి లెగ్గిన్స్ ఉమ్ మీ దగ్గరయితే బాగుంటాయి కావచ్చు
ఏమో అండి ఇక్కడ కొనలేదండి చౌటి పల్లనే కొన్నాం
అ అక్కడ ఎట్లుండేదండి రేట్లు మరి
అక్కడ తక్కువనే అయ్యి ఉండేదండి. ఆఫస్ పెట్టేది యాంకిల్స్ థౌజండ్ కి త్రీ అట్లా పెట్టేది
ఉమ్ ఇప్పుడు అట్లయినా కూడా ఇప్పుడు ఈ సెవెన్ ఫిఫ్ ఫ్టీ కే త్రీ డ్రై త్రీ లే ఒక లెగ్గిన్ రెండు యాంకిల్స్ ఒక
ఒక చిన్ని వచ్చింది
సెవన్ ఫిఫ్టీ కె
ఆ సెవెన్ ఫిఫ్టీ ఆ అవునండి
ఎంత మంచిగా వచ్చినాయండి
చిన్ని సిక్స్టీయే పడ్డది వంద ఉంటది కావచ్చు బయటగా
సిక్స్టీ కాదండి ఫి
ఫిఫ్టీ పడ్ ఆ ఫిఫ్టీ పడ్డది సిక్స్టీ అన్నాడు ఆయన లాస్ట్ కి
సెవెంటీ అన్నాడు సిక్స్టీ అన్నాడు మీరు ఇంకా నేను ఫిఫ్టీ కొట్టండి సెవెన్ ఫిఫ్టీ రౌండ్ ఫిగర్ అని అంటే మీరు అంతే కొట్టిరు
అవునండి ఉమ్
అసలు యాంకిలు ఎక్కువ టూ ఎక్సెల్ అది ఇది అని అన్నారు గానీ ఏం లేదండి మనం ఇంకా తగ్గించుకో టాప్స్ కూడా మీరు ఇవి ఇక్కడ కొనకండి ఇక్కడ డబల్ ఎక్స్ ఎల్వి చూపిస్తారు లోపల నుండి తెస్తారు
ఆ ఆ చూడాలండి గా టాప్సు
కో వస్తె అండి బాగుంటాయి క్లాత్ గిట్లా చాలా రోజులు వస్తది
ఉమ్ చూడాలి ఇంక అక్కనే చూద్దాం ఇంగ ఇక్కడ ఎక్కడ తీసుకోని నేను గాని
ఉమ్
ఉమ్ మమ్మీ బ్యాంగిల్స్ ఇచ్చిందా
ఆ ఏంటండి
బ్యాంగిల్స్ ఇస్తా అన్నది ఇచ్చిందా అండి మీకు
ఎవరండి
మమ్మి
ఏం బ్యాంగిల్
అదేగది మా పాపయి మీ పాపకి ఇస్తా అన్నదండి బ్యాంగిల్స్ ఉన్నాయి ఒక జ అక్కడ సెల్ఫ్ లో పైన పెట్టిన అని చెప్పినా నేను
ఉమ్ హు
ఉమ్ అవి ఇస్తా అన్నది మరి చిందా లేదా అని అడుగుతున్నా ఇయలే మర్చిపోయినట్ ఉంది నేను వచ్ చాక ఇస్తలెండి అయి
అదే డ్రెస్సులు అయితే పాపయి కొంచెం జీన్స్ క్లాత్ తోని మిడ్డి పైన కోట్ వచ్చిందండి చాలా బాగుంది అసలు అదైతే
మస్తుంటదండీ అది
ఆ బాగుందండి
జీన్స్ వేస్తదా పాప మ్ మా దగ్గర ఉన్నాయి తీసుకొస్తా నేను
ఆ ఎస్తదండి ఎందుకేస్
బన్ను కి టైట్ అయినాయి అవి తీసుకొస్తా అయితే మనీ కొంచెం పెద్ద బ్యాగ్ పట్టుకొని వత్త ఇగ
ఆ తీసుకురండి వేసుకుంటారు ఈ జీన్స్ ఇష్టమే కాకపోతే టాయిలెట్ కి మనం ఇప్పాలి ఇక
అదే అదే
హ
మమి
ఇంకా అండి మాకు తెచ్చేటివి అన్నిీ తెచ్చారా అండి ఇక
ఓ
మాకు తీసుకొచ్చేటివివన్నీ తీసుకొచ్చారా అండి ఇక
ఆ తీసుకొచ్చా అం సాల అళడి మరి భాయన్ని ఆ